ఆ
బాగున్నారా
బాగున్నారా
ఆ ను బాన్న అయితే మీరు మొన్న ఏదో తీర్థయాత్రలా కలినరా అంటా నిను విన్నా
ఆ వెళ్ళ నమ్
ఎక్కడికి
అరుణాచలం తిరుపతి
అవునా నను ఎన్నసార్లు తిరుపతి వెళ్దాం అనుకున్న అసలు అవ్వట్లే వెళ్ళడానికి.
మా ఎందుకు వెళ్ళలేదండి మీకు టైము
అదే టైం దొరుకు తతలేదు ఒక్కోసారి
మరి నమ్
సమ్మన్ లో వెళ్దాం అనుకుంటున్నా కానీ ఏమైద్దో చూడాలి
ఎక్కడెక్కడికి వెళ్తారు.
నేనా నేను తిరుపతి వెళ్దాం అనుకుంటున్నా లేదంటే గోవా అనుకుంటున్నా.
ఆహ ఎవరెవరు వెళ్తారు మీరేనా ఫ్యామిలీయా ఫ్రెండ్సా.
లేదు ఫ్యామిలీతోనే వెళ్దాం అనుకుంటున్నా కానీ ఏమవుతుదొ గోవా అయితే ఫ్రెండ్స్ తో నా కుంటున్న
ఆ మరి వెళ్ళకపోయిం సమ్మర్ గోవా మంచిగా ఉంటది.
అవునా కానీ ఆ మీరు వెళ్ళిండ్రా ఎక్కడెక్కడికి వెళ్ళిండు గోవాలో.
గోవాల అశ్వం బీచ్
అవునా
మేము అక్కడే హోటల్ తీసుకున్నాం.
ఓహో
మంచిగుంటది అశ్వం బీచ్
ఎన్ని రోజులు
మేము ఫోర్ డేస్ వెళ్ళినాం ఇక్కడ ఎక్కువ రష్ చుండది
హా సమ్మర్లా ఎక్కువ రష్ ఉంటదని పోవడానికి ఆలోచిస్తాం
అవునా
హు కానీ గోవా బాగుంటదంట సమ్మర్ లో
అవునవును
హు ఇంకా అట్లనే తిరుపతి కూడా వెళ్దాం అనుకుంటున్నాం గాని అనుకోవడానినికి సరిపోతుంది
అయ్యో ఎల్ మీరు ఎల్లట అప్పుడు చెప్పండి మెమీకూడా వస్తాం
అవునా మీరు వెళ్దాము అంటే మనం ఇద్దరం కలిసి పోదాం
ఆ ఓకే
ఎప్పుడు ప్లాన్ చేసి ఫ్రీ ఉన్నప్పుడు చెప్తే నేను కూడా లీవులు పెట్టుకుంటే
ఆ ఎట్లల వెళ్దాం మరి ట్రెన్ ఆ ఫ్లాయిట్ ఆ
ట్రైన్ బెట్టరు ఫ్లైట్ ల కన్నా
అవునా ఓకే
మంచిగా జర్నీ ఎంజాయ్ చేసుకుంట పోవచ్చు
మరి ట్రిప్పుకు షాపింగ్ చేయరా
తిరుపతికి కూడా షాపింగ్ ఏమింటది
ఆ
తిరుపతికి ఏం షాపింగ్ ఉంటది ఏదో ఒకటి ఉన్నది వేసుకోని పోవుడే
గోవాకి గోవా కి
గోవాకి పోయేది గ్యారెంటీ లేదు
ఆహా
హు
ఇంకా మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు
ఎక్కువ అయితే నేను ఆ జూడియోలనే చేస్తాం కోటి జూడియో లేదంటే కేపీహెచ్ పి స్ట్రీట్ షాపింగ్ లో ఎక్కువ చేస్తా నేను మాల్ ల అట్లా అవును మాల్ ల ఎక్కువ పైసలు పెట్టుకొని ఆ అది ఎంత బాగున్నా కూడా రెండు సలు వేసుకోగానే డ్రెస్ మళ్ళీ వేసుకుంన్నా అనిపి అదే